ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
క్లారిటిగా వినిపిస్తుందా బాగా
ఆ వినిపిస్తుంది
హు బాగున్నారా మీరు
ఆా బాగున్నాము మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఇ ఉన్నాయండి ఇప్పుడే టిఫిన్ తిన్నానా కూర్చున్నాను మీరు
నేను ఇప్పుడే టిఫిన్ చేశానండి కొంచెం పని ఉంటే చేస్తు ఉంటి ఇంకా మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్థి
ఎం తిన్నరు
మేమా అండి చపాతి చట్నీ తిన్నానండి
చెపాతి చెట్ని చెట్నీ ఎం అట్లా దాంట్లో ఎం వెరైటీ లేదా
ఏం లే చట్నీ బాగుంటాది కదా ఏమి మీకు నచ్చదా
అంటే మీరు చేస్తే బాగుంటదా అంటే చపాతీలకి చట్నీ ఎవరు తినరు కదా ఏదైనా కర్రి వేసుకుంటారు
ఎందుకు తినరు మీరు తినరెమో అందరు తింటారు
లేదు మీదోకటే తింటన్నారు మా
స
మీరు చట్నీ అంతా బాగా చెస్తారా
చపాతి లేకి చట్నీ కాంబినేషన్ బాగుంటదండి మీరు ఎప్పుడు చపాతి ఏదైనా మసాలా మసాలా కర్రీ ట్రై చేస్తారా ఇప్పుడు
హలో ల చెప్పు ప
మీరు ఎప్పుడు చపాతి కిలకి ఎంట్రై చేస్తారు సరేండి
ఏద ఆలూ కరి లేక తే కూరగాయది కర్రీ చేసుకు
ఆహా మేము అట్లే ఏం లేదండి టైం ఉంటే అట్లాంటివ టైం లేకపోతే ఇట్లా తొందరగా అయిపోయది
మామూలుగా యాక్చువల్ గా అయితే చట్నీ దోసలేకి తింటావును
అవో మేము కూడా తింటామండి దోస్తులకి మీకేం లేండి హోటల్ ఉంది కదా
ఆ ఉంది య అంటే ఇం రోజు తిినల్సిందే నండి
అదే రోజు టిఫిన్ తింటారు మేముంటే చేసు కోలా సపరేట్ గన్ కొంచెం టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ లంచ్ చేస్తాము కొన్నిసార్లు
అరే మీరు అట్లా మాకు రోజు టిఫిన్ కాబట్టి రోజు టిఫిన్ అనిపిస్తుంది
ఏం ఏం ఉంటాయండి మీ హోటల్లో
హోటల్ దోస పూరి ఇడ్లీ
ఏమేమి దోశ
పూరి ఇడ్లీ
పూరి ఇడ్లి చపాతి ఉండదా
ఆ చపాతి ఉండదండి మారి మార్నింగ్ టిఫెన్ టిఫెన్ సెంటర్
టిఫిన్ చపాతి టిఫినే కదా
మీ ఊళ్ళలో చపాతి టిఫిన్ అంటాము ఇక్కడే ఉంటరాండి
ఓ అవునా నేను చా చోట్ల ఎక్కడికి పోయిన చెప్ప పాతినే అడుగుతానండి
మధ్యాహ్నం బూట్లు అమ్ముతారు గాని హోటల్స్ లో టిఫిన్ సెంటర్ లో మాత్రం మాక్సిమం ఇవే అంటయి దోస పూరి ఇడ్లీ
ఏమో మాకు హోటల్ లేదు కదా అండి తెలియదు మీకంటే హోటల్ ఉంది కదా తెలిసి ఉంటది బా ఐడియా ఉంటుంది అడుగుతున్నాను
ఆ మా ఇక్కడ కూడా పోయేది ఇవే సో చపాత ఎక్కువ ఎవరు తినరు అందుకు మేము చెపాటి ప్రిఫర్ చేయమరి
పూరి పోతుందా అడి బాగా
నా పూరిబోతుంది
బా అస్సలు నచ్చదు పొద్దున్న ఆయిలీ ఫుడ్ కదా పూరి దోశన్న అయితే బాగ పోతుది
ఆ చపాతీ రెండూ ఒక్కటే అంటే ఒకటే పిండితోనే వేస్తాం కదా దీన్ని ఆయిలే వేస్తాం దాన్ని పెనం మీందే వేస్తాం
అ మాకు తెలుసండి రెండు ఒకటే పిండితో చేస్తారని కానీ అది ఆయిల్ చపాత ఉన్నంత ఆయిల్ పూరికి ఎక్కువ ఉంటది కదా
ఆ ఉంటు
ఏమో ఎవరి టేస్ట్ వాళ్ళది లే చా ఉంటారు కొంతమంది పూరిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు దోశ మసాలా దోశ లేదం టె
లేదు చిన్న దోశ
చిన్న దోశల
ఆ మాకి దోశ కంటేనే పూరి ఎక్కువ పోతుంది పూరి కొంచెం కర్రీ వేస్తామ పూరి ఎక్కుపోతుంది
ఏది సాగేనా
ఆ సా
పురిలోకి ఉమ్
వంకాయ కూర చేస్తాం
అట్లా చేస్తే పోతాయ్ లేండి బాగా వంకాయ నార్ మాల్ గా ఎక్కడైనా సాగి ఉంటది దోశలకు కూడా సాగి వేస్తారండి
మేము వేస్తాం దశలోకి సాగు
అవునా ఏమో నాకు తెలీదు ఏమి
జనాలకి పొద్దాకులు సాగు తిన్ని బోరుట్టకూడదని కర్రీ వంకాయ కర్రీ చేస్తాము అప్పుడపు సాగు చేస్తాం
సాగు అయినా తినలేరులే దోసలేేకి
ఆ అవున
మేమున్న ట్రిప్కి ఎళ్ళినామా అక్కడ కూడా అంతే దోశలోకి సాగే పూరిలోకి సాగే కాకపోతే అది పెద్ద దోశ హలో హలో హలో